ఆ ఆ వినిపిస్తుంది
ఏం చేస్తాను అవి
ఏం చేయలా ఖాళీనే
ఆ ఏమిలేవు గాలండి ఆ తిన్నావే నువ్ తిన్నావా
తిన్న డ్యూటీ అయిపోయిందా
అయిపోయిందివే ఇప్పుడే వచ్చాను
ఫ్రెషప్ అయ్యావా
ఆ ఫ్రెషప్ అయ్యాను సరే ఫ్రెండ్కి కాల్ చేద్దామని చెప్పేసి
అదే ఇందాక కాల్ చేసాను లిఫ్ట్ చేయాలె తినడానికి వెల్లవేమో అని
అవునువే కాదువే ఉగాదికి మా ఊరికి రావే మంచిగా జరుపుకుంటాం మేము పండగ
అవునా వెళ్తాన్నావా ఇంటికి
ఆ వెళ్తాన్నావే
మీకు హాలిడేస్ ఇస్తారా
వన్ డే హాలిడేస్ ఇస్తారు నేను ఎక్స్ట్రా వన్ డే తీసుకుంటాను
అవునా అంటే డబ్బులు ఏం కట్ కాదా
అయితాయి వే ఉంటది కదా డబ్బులు అయితాది వన్ డేకి
సుమిత్ర కాల్ జేయాల
చేయలేదువే కాదువే ఉగాదికి ఏ డ్రెస్ తీసుకోవాలనుకుంటున్నావ్ అంటే శారీనా డ్రెస్స లెహెంగానా హలో
ఆ యి
అదేవే ఉగాదికి ఏం తీసుకోవాలనుకుంటున్నావ్
ఇంటి అనుకో
ఏందివే
హాఫ్ శారీ తీసుకుందాం అనుకుంటున్నా
అవునా సేమ్ వే నేను కూడా హాఫ్ సారి తీస్ తీసుకోవాలనుకుంటున్నా
ఇద్దరం సేమ్ తీసుకుందామా
ఆ తీసుకొందాం వే కొంచెం మంచిగా కుట్టించ్చుకుందాం నీటుగా
నువ్వే ఓ మంచి పిక్ పెట్టు మీషోలో వేతికి
ఆ పెడతాన్లేవే
అవును కార్య యాప్ వేరే వాళ్ళు న్యూ ఫ్రెండ్స్ తో మాట్లాడాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవ చ్చా
తెలీదువే నాకు అది
అవునా
ఉగాదికి రావే మా ఇంటికి కి రా రాడానిక్ ట్రై చెయ్
ఏమో మిడ్ ఎగ్జామ్స్ ఉండచ్చు అప్పటికి
లేదువే రా
ఏమో చూస్తాను వే రాడానికి
ఆవె నేను ఊడ హాఫ్ సారి తీసుకోవాలి అనుకున్న ఓకే హఫ్ సారీ కట్టుకుంట ఇంగ ఇద్దరం ఒకే హాఫ్ సారి కట్టుకుంటే ఇంకా బాఉంటుంది గదవే
అప్పుడే బాఉండు టెన్త్ వరక్ ఎంత బాఉండిందో అందరం ఫ్రెండ్స్ అంతా
ఇంకేం చేద్దాం అయిపోయింది లేదు వే పల్లెం వేసుకుంటామే మేము
అవునా ఇది ఇ న్యూ ఇయర్ గదా అప్పుడు మనకి కి ఉగదంటే
అవును అవే పళ్ళెం వేసుకుంటాము అ మాకు అందరం కొత్తగూడలు తీసుకొనేసి దేవున్ దగ్గర పెట్టేసి ఆ రోజు అన్ని రకాల ఐటమ్స్ చేశి ఏమో వే నాక్ తెలిదు ఏదో తిరువనందల నాంద తరలో
అవునా ఓకే మాకే పండక్కి యటలు పెట్టుకుంటారేమోని మాయో మా అమ్మాల్ని అడిగితే ఏం చెప్లా వద్దులే ఇప్పుడు ఇంకా నువ్వు గూడ రాలేవు గదా
ఆ
మళ్ళీ చూద్దాము అ ఇంటికి వచ్చిన తర్వాత జాబ్ చేస్తే అప్పుడు అన
లేవె
కాల్ చేసావా
ఏంది వే నేన్ మాట్లాడ్తన గదా ఉగాది కి రా అనింది
ఆ ఓకె వస్తాం మంచిగ సెలబ్రేట్ జేస్కుందాం
ఆ సరే నే
తాడాన్కి
ఆ చేయి అవును ఉగాది పచ్చడి ఆ పది రకాలతో చేస్తారంట అదొచ్చేసి నేను ఎప్పుడు ట్రై చెయిలే ఇ సారి ట్రై చేద్దామ్ అని చెప్పేసి అనుకుంటానా
ఏమేమి ఏస్తారు ఉగాది పచ్చడికి
ఆ అది తీపు వగరు చేదు పులుపు ఇంకా కారం ఇంకా ఏ ఇంకా ఉన్నాయివే పది రకాలు ఉన్నాయి అ అన్ని రకాల్తొ కలిపి పచ్చడ అంటే బాగుంటుందంట అంటే ఒక నూతన స నూతన సంవస్రం కాబట్టి మనకు అవునే నూతన సంవత్సరం కాబట్టి మనకి ఆ ఐటమ్స్ తింటే మనకు కూడా అంటే మామ్మ ముందువన్నీ ఆ మరిచిపోయి న్యూ బిగినింగ్స్ అనేది స్టార్ట్ అయి తుందివే
ఉగ్గే ఉగాది స్పెషలా అది
అవునోయి అయ్
నని స్పెషల్ లే నువ్ ఉగాది పచ్చడి స్పెషల్
స్పెషల్ అం టే
వాటి గురించి అంటే తీపి చేదు అన్ని అన్ని రుచులు చూపు
అవునువి అదేవి అంటేయ్
ఆ కారం అంటే కోపానికి తీప్ అంటే ఒక గుడ్ న్యూస్ లాగా అట్లా అవన్నీ అర్ధాలు ఉన్నాయి కదా
వాటికి తెలుసు కొన్ని కొన్ని వాటికి తెలిదువే నాకు
ఉ
అన్నీ తెలిదు ఇది కాని కొన్ని కొన్ని వాటికి తెలుసు కొన్ని కొన్ని వాటికి తెలియదు
ఓకే మేము నిన్న జాతరకు ఏళ్ళాం వే
మంచిగా ఎంజాయ్ ఏసు తరా ఫ్రెంచితోటి ఆ
సూపర్ గా ఎంజాయ్ చేసాం బిర్యానీ చేసుకున్నాం ఫ్రెండ్స్ అంతా వెళ్ళి
ఈ టైం లో కాకుండా ఏ టైం లో చేస్తాం కానీ ఎంజాయ్ మంచిగా చెయ్ ఎంజాయ్
ఇంకి వన్ మంతే కదా అని ఓ టెన్ మెంబర్స్ వెళ్ళమో
నచ్చలేవే వెళ్తా మంచి గైనా ఎల్ సండు మంచిగా ఎంజాయ్ చేస్తా మంచిగా చదువుకుంటా ఉండవే
ఓకేవె నీకెలా ఉంది ఇప్పుడు ఎగ్గు వైట్ రైస్ ఇప్పుడు గ్యాస్లు ప్రాబ్లం వల్ల ఈరోజు బిర్యానీ చేయాల్సింది చేయడ చేయలేదు
కామీ ఎవర్ ఇది లేవ తలకాయ నే తెల్సవే ఇరాన్ ఇసకి గొడవ జరిగింది దాని వలన అక్కడ నుంచే గ గ్యాస్ అ అంత వచ్చేది పెట్రోలు డీజల్ ఆయిల్ అంతా అక్కడ నుంచే కదా వచ్చేది వాళ్ళకు వళ్ళకి యుద్ధం జరగడం వల్ల మనకైతే అట్లీస్ట్ హోమ్స్ కయినా వచ్చేలా ఉంటది వాళ్ళకైతే అసలు చైనా వాళ్ళకైతే అసలు ఏమి ఉండదు
ఆ తెలుసులే
వాళ్ళు ఎట్లా బతుకుతారు ఏమో అని అట్లీస్ట్ మనం బతకడానికైనా ఉంది వాళ్ళు బ్రతుకాల అంటే సిలిండర్ అనే ఒక ఆప్షనే కాకపోయినా చాలా చ ఉన్నాయి కానీ సిలిండర్ అనే ఒ క లేకపోయినా కానీ చాలా ఉన్నాయి కదా కరెంట్ ఉన్నాయి కరెంట్ కరెంట్ గ్యాస్ ఉన్నాయి నెక్స్ట్ ఇది ఇది మనం కుక్ చేసుకుంటాం కదా హాస్ట లోని ఇప్పుడు దాని పేరు ఏమంట
ఇప్పుడు అన్ని బడ్జెట్స్ పెరిగిపోతాయి గ్యాస్ లేకపోతే అదే పల్లెటూర్లో అయితే కట్టెలు పొయ మీద చేసుకొని బాగా చేస్త చే బాగా చేసుకుంటారు మళ్ళీ పాత రోజులు గుర్తు చేసుకోవ
ఏ చెప్పతన జుడు పాతవి ఏం జరిగి గినయ్యో ఇప్పుడు అంత స్టైల్ కొంచెం మళ్ళీ పాత దానీకే డౌన్ అయిపోతుందివి ఇప్పుడే
ఎప్పటికన్నా అప్పటికి వెళ్ళాల్సిందే
దే
ఇంకేమి ఏంట్లా ఉంది ఇంక అక్కడ వర్క్ ప్లేస్
అప్పుడు అసలు పాపిడి తీసుకొని వేసుకుంటాఉన్నాం పాతకాలంలో అమ్మ అమ్మమ్మ వాళ్ళలా ఇప్పుడు ఏ ఆయిందంటే కొద్ది రోజులు ఆగిపోయిన తర్వాత బ పాపిడిలే కుండా శైల్ గా దువుకుంటా అట్లా ఇట్లా ఉన్నారు
అవునువ మా ఊర్లో కూడా ఎంత బాగుంటుంద తెలుసి ఏదన్నా ఒక పడుగ వచ్చినా కూడా అందరుూ మేల్కొని పిల్లలు పెద్దళ్లు డ్యాన్స్లు వేసుకుంటడా బాగా ఎంజాయ్ చేస్తారు మా అక్కోళ్ళు వస్తున్నారు అంట రేపు
అదే
పండగకి పిలిచి కసుకు పిలిచికచ్చుకుంటుందంట మా అమ్మ ఇంకా బట్టలు తీీపిస్తుంది వాళ్ళంతా బాగా మంచిగా సెబ్రిట్ చేసుకుంటారు అంతా ఇంట్లో పనులంతా చేసేసారు
ఆ అంతే లే ఇంకా ఫెస్టివల్ కదా
పని ఉందని మా అమ్మకి హెల్ప్ చేయడానికి మా అక్క వస్తా ఉం
అంతే లే ఉండా ఇరవై రెండు రోజులు ముందర ఒక పై కింద అంత తోమలి కదా అందరు బాగున్నారు
హలో
ఆ అందరు బాగున్నారువ వినిపిస్తుందా నీకు
వినిపిస్తంది ఇవి కొంచెం వాయిస్ కట్ కట్ అవుతుంది
అవునా నాకెందుకు బానే వినిపిస్తాను ఓకే అవునావే
ఆ ఏం చేస్తున్నా ఇక్కడ అంతా సౌండ్ ఇది అయిపోతా అంటాది
అవును వే నువ్వు అలాంట
చెప్పువే ఇంకేమి
చెప్పాలను అే ఏమేనా ఉంటే ఫెస్టివల్కి ఇే హలో వే
హలో
హలో చెప్పువే వినిపిస్తుందా
ఇపియడం లేది ట్రైన్ ప్రాబ్లం కొంచం అందుకే
సరేవే కొంచెం సైడ్ కె ఇల్లు అక్కడే ఉండకోకుండా
ఎలాను అందుకే కొంచంచం వయసు క కట్టొచ్చింది సరలేవి ఇంకేమయితే
చెప్పాలివే నువ్వే హ్మ్ బాయ్ హలో చెప్పువే ఆ సరేవే